కరం ఎలా ఉన్నారంాండి మీరు బాగున్నారా
ఆమె బాగానేమన్నామండి మీర ఎలా ఉన్నారు
ఆ మేం బాగున్నాం మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుండడి నా సైడ్
ఆ ఆడి నా కొంచెం నెట్వర్క్ ప్రాబ్లంది
మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నదండి నా దగ్గర గ ఓకే నెట్వర్క్ మీ దగ్ర తమ కొంచెం విషయం ఉన్నది
మా దగ్గర కాస్త అంత నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది సార్ నెట్వర్క్ సారికి పా జ
స్ సరే సరే ఇంకేం విశేషాలు అండిం చేశారు ఈ రోజు
సార్ మా దగ్గరనే ఉందని చెప్తున్నా మా దగ్గరనే ఉంది నెట్వర్క్ క షూ మాకు నెట్వర్క్ సరిగ్గా అందదు మా సైడ్ ఎకు ఈవి బుస్తతలే అబ సార్ తవ స
ఆ సరే ఓకే ఓకే అండి ఇంకా ఇంకా ఎలా ఉన్నారు ఏం అ చిన్నారిపోడు మధ్యాహ్నం
ఈ రోజు ఏం లేదండి జ చిన్నది గవర్నమెంట్కు సంబంధం సంబంధించిన చిన్న సారి సర్వేస్ స్టార్ట్ చేసందాం మేము
ఆహా
ఈ ఏ భూములకు సంబంధం సంబందించి ఏ భూమిలో ఏ పంట వేశారని అ ఒక చిన్న సర్వేస్ స్రార్ స్టార్ట్ చేసినాం మేము నమ్ము ఇంకా చేయలేదండి సొం పోద్దున ఇంకేం లేం ఇంకా
ఆహా ఓ కే యాక్చువల్లీ ఇప్పుడు అదే నాది ఓకే అండి అయితే ఇప్పుడు సర్వే ఏ తే ఇప్పుడు సర్
ఈ రోజు మీరే మీ మీదేలా ఉంది
ఆ బాగున్నాదండి మేం ఇప్పుడు ఈ రోజు మా చాలా అద్భుతంగా గడుస్తు మాది ఈ రోజు చానా బాగా గడుస్తున్నది మా మా రో మా ఈ మా రోజు మా ఈ రోజు చానా బాగా గడుస్తున్నది, మేము చానా బాగున్నాము, మా డిన్న మాది లం కూడా అయినది ఇప్పుడు ఇంట్లోనే ఉన్నమ్ మేము ఇంకా వెళ్ళాలా అయితే, నేను ఏమంటున్నానంటే ఈ రోజు మన హలో ఇస్ ఇస్ ఇస్ ఈ సర్వే అంటే ఎలా చేస్తారండి హలో
ఒక ఒక మే సార్ సర్వేని బై సర్వే అని ఉ ప్రదేశ్
వై సర్వే అని ఉంటది, సర్వే అని ఉంటది
ఆ దానికి అనుగుణంగా ఏం ఎం చెయ్యాలనంటే మేమ్ ఆదోక్కడ దాంట్లో ఉన్న అప్షన్ ని తీస్కొని ఒక ఫో ఫోటో కొట్టాలి ఫోటో కొడితే ఫోటో కొడితే అది క్లిక్ చేసి అది యాప్ ది
అది ఆప్షన్ తీ అక్కడ సర్వే అయిపోతుంది రోజుకు మేము వచ్చేసి రోజుకు ఒక ఫిఫ్టీ సర్వే పూర్తి చేయాలి, తోని మన
దీ సె సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక ఆప్షన్ ఇచ్ చ్చింది ఒక ఫోటో కు మాకు కు సెవెన్ రూపీస్ అస్తాయి, అది అట్లా అన్నట్టు మా వర్క్ ఉమ్.
ఒక్క ఇప్పుడు మీరు. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ల్యాండ్ ఎవరి దుంటాదొ వాళ్ళను అప్రోజ్ అడడు.
అప్రోచ్ అయితే బాగుంటది కానీ మాకు సంబంధి. ఇచ్చినత మత్.
సంబంధించినంత మట్టుకైతే, ల్యాండ్ ఓనర్ కి ఎలాంటి అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పూర్తి ఇది పంట సర్వే.
ల్యాండ్ ల్యాండ్ సార్ ఉంటేది అని అంటే మ అ అక్కడ ఓనరు. అ
అక్కడ ఉన్న ఓనర్ కు అప్రోచ్ చేయ్యాలి. అంటే అంటే ఇది అంటే ఇది ఎట్లా అన్నట్టు ఇప్పుడు ఎవరు ఏ కురాప ఎసారని అద.
ఆ అదే అ ఎవరు ఏ కాప్ వేషరని అని అదే. ఇంకా మీరేం చేస్తారండి.
అయితే అయితే చెప్ అయితే నాకు ఇది కొంచెం వివరం చెప్పండి నాకు అయితే ఇప్పుడు సర్వే ఏంటిదంటే ఇప్పుడు, ఎవరు ఏ క్రాప్ వేస్తారని చెప్పి, మనము, చెప్పుడు డన్నట్ల అట్లా.
ఆ ఇప్పుడు మీ ఒక ల్యాండ్ ఉంది అనుకోండి. ఆ అంతే మీకు ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఆ లెండ లో మీరు పత్తి ఎసారా వరి వెసారా ఇకపోతో ఏమన్నా. పనతోటలు పండుస్తున్నారా, లేకపోతే ఇంకా వేరేమైనా పంటలు ఎసారా కూరగాయలు ఉన్నాయా ఇంకేమన్నా, మీకు బాయి ఉందా, బోరు ఉందా, అన్న దాన్ని బట్టి ఇది.
బో ఉందా అన్న దాన్ని బట్టి ఇది సర్వేస్ చే గవర్నమెంట్ అందించాలంతే. అన్నటివరకుంటుందండి ప్రాజెక్టు. ఉమ్ పూర్తిగా పూర్తి చెయ్యాలి ఎప్పటికి టోంటి డేస్ అవుతుంది ఉహు అప్ర స్మెంటిలి ఎంత పర్సెంట్జి అప్రస్. ఇంనేట్లి ఎంత పసంటేజ్ పూర్. ఇత్తనండి ఇప్పుడు. మీ ఐడియాలు, సిమెంట్ అవుపోయిందండి సేవంటి ఫైవ్ పర్సెంట్ అంటే ఉడుస్ అ సర్వే అచ్చేసి ఇప్పటికి ఇంకో రెండు రోజులయితే కతం ఐపోతాది సేవంటి పై పర్సెంట్ అంటే ఏంటంటే చానా కు. ఇప్పుడు మరి. ఇప్పటిదాకా మీరు చేశారండి. వితిన్ ట్వంటీ డేస్ లో మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని ఎకయ్. మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని ఎక్కర్స్లు మీరు ఎప్పుడ సర్వే చేసి న. సర్వే చేశారండి ఎన్నికలు సర్వే.
ఇ ఇ ఇప్పటిక ఒక థౌజన్ సర్వే థౌజన్ ఎకర్ వసకు చేసుంట.
థౌజండ్ ఎక్కర్ సా.
ఆ మొత్తము మా దగ్గ, మా దగ్గర అచ్చేసి, టూ హండ్రెడ్ ఫోర్ సర్వే నెంబర్స్ ఉన్నాయి, అందులో బై సర్వే నెంబర్స్ అచ్చేసి. ఫోర్ హండ్రెడ్ మొత్తం సిక్స్ హండ్రెడ్ ఫోర్, సర్వే నెంబర్స్ ఉన్నాయి. మొత్తం. ఇందులో మా సైడ్ అచ్చేసి ఏసి. ఏసై ఏ ఏ సంగి లేదు కాబట్టి మాకు కాస్త అంత ఈజీ అయిపోతుంది
ఇప్పుడు వేసంగి అంటే ఏంటిదండి
వేసంగ అంటే ఇప్పుడు రెండో పంట మొదటి పంట వేసిన వెంటనే ఇప్పుడు రెండో పంట ఇప్పుడు వరి కానీ వరి వరి వేస్తు కదా మొక్కన్న వేస్తుంది కదా ఇప్పుడు మార్కెట్ లో అ వాటికీ సంబంధించి వేసంగి పంట అంటారు అది
ఎప్పుడ ప
ఇంగే అనంటే
ఇప్పుడు ఈ పత్తి అనేది ఫస్ట్ పంటనా అండి
ఆ బతి అనేది పసుపు పంట ముందు జూన్ నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు ఉంటుంది
ఓకే ఓకే జూన్ నుంచి జూన్ జూన్ నుంచి అళ్ మొదలుకొని డిసెంబర్ వరకు ఉండేది ఫస్ట్ పంటను అండి
ఆ ఫస్ట్ పం ఆ తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు ఇందులో రెండు రెండు భాగాలుగా పంటలు చేసుకోవచ్చు మూడో పంట అంటే డిసెం డిసెంబర్ నుంచి వచ్చేసి మార్చి వరకు ఒక పంట ఉంటుంది మళ్ళీ మార్చి నుంచి జూన్ వరకు ఒక పంట ఉంటుంది మనం మొక్కజొన్నగాని వేసినట్లయితే
ఉమ్
మన మకాం
మకాం
ప నేసినట్టయితే
నేసినట్టయితే
సంవత్సరంలో మూడు పంటలు తీసుకోవచ్చు అది వరిలాంటి వరి కూడా సంవత్సరంలో మూడు పంటలు తీసుకోవచ్చు రి అదే ఇప్పుడు మనం పత్తి సినినమ పత్తి లేకుంటే త పూజా ఇలాంటి పంటలు వేసినట్లయితే సమచ్రానికి రెండు పంటలు మాటిది
అయితే అయితే ఇప్పుడు ఎవరైతే పట్టేస్తారో వాళ్ళు మళ్ళీ భూమిని మొత్తం క్లీన్ చేయాలి కదండి
ఆ మొత్త
ఆ మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు మా దగ్గర ప్రాసెసింగ్ అదే ఎక్కువ నడుస్తుంది అయితే మొత్తం మొత్తం భూమిని మొత్తం క్లీన్ చేసి మొత్తం బ్లేడ్ డాక్టర్ పెటిచున్ తర్వాత కొంతమంది దానికి కాలుస్తారు కదండి మళ్ళా
ఆ కలుష్టం అండీ మొత్తం కాలుస్తారు కాల్చి మళ్ళీ దాన్ని ఆ రోట రోటవేట కొట్టేసి రోటవేటర్ కొట్టేసి మళ్ళీ దాన్ని మళ్ళీ పత్తికి రెడీ చే కొని వస్తారు, మళ్ళీ జూన్ వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ అన్ని తీల్ల రెడ అయ్య మళ్ళీ ఒకసారి కల్థియేటర్ కొట్టేసి, మళ్ళ ఒకసారి కల్థియ తర్వాత రోట రైడర్ కొట్టేసి ఇత్తరాలకు రెడీ చేసి స
అయితే ఇప్పుడు పక్
జూన్లో జూన్లో మొదటి వర్షం పడగానే వెంటనే విత్తనాలు చేస్తారు
ఇప్పుడు పత్తి వేసిన దాన్, ఇప్పుడు పత్తి వేసిన దాంట్లో మళ్ళీ వేరే వేరే సాగు ఏమన్నాయ వేయొచ్చా మల్ళా
వేయొచ్చు మనకు వాటర్ వాటర్ సౌల సౌలభ్యం ఉంటే మొక్కజొన్న ఈజీ పంట మనకు ఆ మొక్కజొన్న మన మనకు వాటర్గా ఉండేటట్టుంటే మనకు మొక్కజొన్న ఈజీ లేదు పత్తిలోనే అం పత్తర పంట వేస్తాము అనింటే పత్తి మనకు పూర్తిగా, రెండో రెండోసారి తీసివేసిందింటేనే మూడోసారి పత్తి ఉండగా మనం అందులోనే సాల్ సాల్లో ఒక నాగలి సాాలు వేసేసి మనం కర్బుజ పెట్టుకోవచ్చు కర్బుజ అది మనకు ఈ టై రెండు రెండు మూడు నెలలో భజం మన చేతికి వస్తది మనకు రెండు పంటలు వెళ్ళిపోతాయి అందులోనే
ఈ ఏ పంటకు వాటర్ ఎక్కువ పడతాయండి
మనకు వరికి, మొక్కజొన్నకు, ఆలుతాడి పంట అండి, మిగతా పంటలకు నాలుగు తల్ల పంట ఈ పత్తి వచ్చేసి వర్షకాల సీజన్ సీజనబుల్ పంట కాబట్టి దీనికి అధిక వర్షం ఉన్నా బాధే
లిమిటెడ్ డ ఉండాలే
దీనికి లిమిట్ ఉండాలి, ఫిఫ్టీ పర్సెంట్ వర్షపాతం ఉన్న బాధే, హండ్రెడ్ పర్సెంట్ వర్షపాతం ఉన్న బాధే, సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ ఫైవ్ వరకు ఉంటే పత్తి అన్నది ఓకే మంచి పంట
ఆహా ఎప్పుడు మన ఈ ఇప్పుడు మనం పత్తి వసిప్పు పత్తి వేసినాం, మళ్ళ భూమిని మొత్తం ఏంటిదంటే ఆ బ్లేడ్ ట్రాక్టర్ బట్టి మొత్తం కొట్టేసి, మళ్ళీ మొత్తం అంటే కాల్చేసిన తర్వాత మళ్ళ బ్లేడ్ ట్రాక్టర్ పెట్టిన తవాత తా ఒక వన్ మంత్ లో మళ్ళా వేరే పంట వేసుకోవచ్చా మళా
ఆ వాటర్ సౌలభ్యం ఉంటే ఎ అనే వేసుకోవచ్చు, వాటర్ సౌలభ్యం లేకపోతే మాత్రం ఇక దాన్ని అలా వదిలేయడమే మం ది ఆ కా మంచి నా నాగలితో నాగ ట్రాక్టర్ తోటి మంచిగా దొడ్ని చూస్తే త్రి కీటకాలు కొంచెం దూరం ఉంటాయి కొంచెం ఇదిగా ఉండి మనకు మంచిగా ఉంటది ఇది క ఇది రబీ సీజన్ అండి వరి మొక్కజొన్నకు మంచిది
ఈ రబీ సీజన్
ఆ రబీ సీజన్
వరి ఇంకా మొక్కజొన్న రెండిటికి మంచి వరి ఎన్ని ఎన్ని నెలల తర్వాత వస్తది. వని వరి ఎన్ని నెలల తర్వాత చేతికి వస్తదండి మనకు? హలో హలో హలో హలో
వరి మూ మూడు నెల్లండి
మూడు నెలలంట ఓకే ఓ ఓకే అండి చానా సంతోషకర విషయము మీరు మీరు నాకు చాలా అమూల్యమైన సమయం కేటాయించా